హలో భాయ్ బాన్నవా
ఆ బాన్నాను నువ్ కూడా బాన్నా
బాయ క్లాస్ కెల్లె క్లాస్ లాబ్ కూడా ఎల్లేదా అచ్చా మెకనికల్దేరా బత్ కంటే ఆ కాదు మరి ఈ రోజు మనం లో ఫైర్ చేద్దాం అంటున్న
ఆ ఓకే బ్రో చెప్పు బ్రో ఎలా చేయాలి చెప్తే దాన్ని బట్టి చూద్దమ
అంటే చెప్తన్ బ్రో ఆలోచిస్తా ఉండదా ఉండదో సరే చెప్తాను నేను ఓకే అంటే ఒండుతావులే చెప్తవా
ఆ అవును బ్రో
సరే ఫస్ట్ పెనం పెనం తీసుకో బూతులు వచ్చేతున్నాయ్ గ్యాస్ ఆన్ చేసుకో ఆ పెనం పెట్ టు పెద్ద పెనం పెట్టు లివర్ ఫ్రై కదా అయిలెయ్
అరగంటా
నమ్మది చెప్తాను స్లోగా ఆయిలై తర్వాత ఆయిల్ మరగాలి సరి అయిల్ అదే బాయిల్చేరు దాన్ తర్వాత కొంచసేపు అయిన తర్వాత కర్రీ లా కావాలా ఫ్రై లాగా కావాలా
లైవ్ వర్కర్లు లెవర్ వర్ ఫ్రై చేస్తున్నవ్ ఏంటి కర్రి ఎందుక్ చేస్త
ఫ్రై అంటంటే ఆనియన్స్ అవన్నీ కావాల లేకపోతే ప్లయిన్ ఓన్లీ లివరా ప్యూర్ లివరా.
ప్యూర్ లివర్ బ్రో నీకు అలాగండడం వచ్చా బ్రో ప్యూర్ లివర్.
ఆ ప్యూర్ లివర్ ఎవరు అన్ని వచ్
హ్మ్
అయితే లివర్ అలాగనే వండుకోవచ్చు లేదా కొంచెం ఆనియన్స్ కట్ చేసి ఫైనలీ చాపుడ్ సన్నగా.
ఓకే బ్రో మరి అంత ఇంగ్లీష్ కాదు బ్రో
గోవా సరే గోల్డన్ బ్రౌన్లోకి మరిన్ త వరకు వెయిట్ చెయ్
ఓకే బ్రో
దాన్ తర్వాత అలాగే నెమ్మ నెమ్మదిగా ఆ లివర్ అనేది బాగా కడుకొని బ్లడ్ పోయినంత వరక వెయిట్ చేసి మనం చికెన్ వండినట్టు కాకుండాన్న ఎందుకంటే లివర్ కదా అది ముక్కలు ముక్కలు అయిపోతాయ్ కాబట్టి ఆబ్లూ ఫైర్ లోనే మేగిన తర్వాత అల్వల్ పేస్ట్ వేసి దగ్గరికి మంచిగా మా అల్వల్ పేస్ట్ అయిన్ తర్వాత స్మెల్ వచ్చినంతవరకు తెర్చోదు ఆ స్మెల్
అద
స్మెల్ వచ్చిన తర్వాత ఒక చిన్న టమాటా వేసి మొత్తం దగ్గరికి దగ్గర గ్రేలో చేసి అందులో వేయాల్సిన మసాలా ఉప్పు తగినంత కారం కొన్ని స్పైసీ తింటే స్పైసీగా అ దానికన్నా ముందు పసుపు వేసుకొసనం కొంచెం మంచిది చిన్నగా వేసుకొని మసాలాలన్నీ వేసుకోని కర్రీస్లోనే ముందు దానికి కాసేపు మూతపెట్టి కొంచెం గ్రేవ్ వచ్చినప్పుడుకు కొంచెం వాటర్ వేసుకొని ఎలేవరా అందులో దించేసి ఇం కలపుకూడదు ఆ కలపుకూడదు అలాగా ఆ లివర్ ఉడుకుపోయి కొంచెం కొం కొంచెం కొంచెం కొంచెం ఉడికిపోయ్ గ్రేవ్ అంతా దగ్గరకి అయిపోయినంత వరకు చేసి పొయ్యిలో మూత పెట్టి కాసేపు మళ్ళీ తీసి అలా చేస్త్ అండే లాస్ట్ లో కూరంతా లివర్ పట్టినట్టు చేసి ఫ్రై లాగా దగ్గరకి చేసుకోవడమే వాటర్ తో లివర్ అనేది బాయిల్ అయిపోయి వాటర్ అంత ఇంకి పోవాలి
ఉమ్ ఎగ్ ఫ్రై పద్దది ఎగ్ ఫ్రై లాగాన
ఆ ఎగ్ ఫ్రై లాగా నీటికి దగ్గరకి అవుతాది అయింతర్వాత ఉప్పు చూసుకొని తో ముక్కలోని తో నువ్వు వేసుకోవచ్చు నీకు లివర్ స్మాష్ కూడా చేసుకోవచ్చు కావాలంటే లివర్ స్మాష్ స్మాస్ష్ చేసుకుని కూడా
ఓకే బ్రో
లివర్ రేట్ ఎంత మీ దగ్గర
ఎమో బ్రో మా దగ్గరే ఎట్లా ఎకువే ఎత్తడు మరి రేట్ చెల్లుదిగగాని ఇరవై తెచ్చుకోవచ్చు అయితే వంద వంద వేసుకొని
తెచ్చుకోవచ్చు వంద వంద అంత అవసరం లేదు అనుకుంటున్నాన నేనైతే ఇద్ ఇద్దరం తెచ్చుకుంటే ఇద్దరం అర కేేజీ తెచ్చుకుందాం వంద వంద సరిపోద్ది సూపర్
ఉ వంద వందనే అంతే నూట యాభై లివరు మిగిత యాభై మసాలా
మసాలాలు అంతే మ్యాగీ మసాలా తెచ్చుకోవాలి అల్లంవెల్లుల్లి పేస్ట్ తెచ్చుకోవాలి సరే మరి ఇంకేటి మీకు ఎర్నింగ్స్ ఎలాగా పైసలు
పైసలు ఇచ్చేయాలి బ్రో ఎవలెవన్లో అడగను బ్రో దోస్ తుల్
జాన్ ఆయా మీవోడు పేరేన్ టీ మచ్చిపోయిన
ఏంటి బ్రో పేర్లు ఎందుకులే ఇప్పుడు పేర్లు ఎందుక్ ఇళ్ల బ్రో అయిన
ఆ ఓకే ఆడికి ఫోన్ చేసు కనుక్కో ఉండు మా ఇంటికి ఫోన్ చేస్ మమ్మీని అడగాలి
ఎంత టైమ్ అయితుందట బ్రో
అబ్బా ఫోన్ పడిపోయిందట అంతే స్లోగా ఇంకా ఫైవ్ మినిట్స్ కరియ తెలుసు కదా కరియ లో మంచిగా కాల్ మాట్లాడుతే డబ్బులు వస్తాయి అదే చేస్తున్నాం మనం ఆ ఈగో ఈ కరీయ అనేద్ కొంచం ఫాస్టుగ పడిపోతయి కార్య డబులో నుంచి తీసుకొచ్చుగానీ మీరు మరేటి ఇరాన్ ఇజ్రైల్ వార్ ప్రేమ నయమ్మ ఏం అర్థమైంద నీకు కొంచెం అయినా
మళ్ళీ లాక్డౌన్ అచ్చెత్తున్నది అంటున్నాడు మన బాయి
హమ్ మోదీ ఇస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి లాక్డౌన్ సడన్ చేశారనుకో మనం ఇంటికి కెళ్ళేము రైల్స్ బంద్ అయితయి
అలాగనే ఇక్కడ తినలేము ఉండలేం
తినలేం అబ్బో ఇక్కడ తినడానికి డబ్బులు ఉండవు
ఉండలేం బ్రో ఈడ అస్సలే మెస్రి కొండ ఇవకుండా కావాలని స్కామ్ చేత్
అవును
మామూల్ స్కామ్ కాదు బ్రో అది బ్రో నేను ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో వేరే అబౌడ్ కొచ్చి కాల్ మాట్లాడతా
ఇప్పుడు వెనక్కి ఎగిరేసి మనం బ్యాక్‌గ్రౌండ్ లో మాట్లాడుకోవచ్చు నీకో రీలు పంపించ్ చూడు పర్లేదు అన్న ఇదే అన్న ఒకటే మాట్లాడిందే
బ్రో నేను ఈ రోజు కంప్లీట్ చెయ్యగలనంటావా పదిహేను ఉన్నాయ్
నేనున్నాను నేనున్నా నాతో ఐదు మాట్లాడుతావు నగేష్ తో రెండు కట్ చేస్తావు మాట్లాడుతావు నాలాగే సేం ఆ సరే వాడితో చేస్తావు తర్వాత మమ్మీ నేనైతే నాకు మీ ముగ్గురితోనీ చేశాను నీతో
ఈ ఇప్పుడు మొత్తం ఎన్ని కాల్స్ అయినాయి బ్రో
నావి ఇది లెవెంత్ కాల్
ఊహూ ఒక కాల్ నాది అయిపోయింది ఆడు ఏం ఎత్తలేదు అక్కడ ఏమొచ్చిందంటే జీరో డ్యురేషన్ అని చ్చింది కానీ కౌంట్ అయిపోయింది
ఆ కౌంట్ అయితాది రివ్యూ ఇచ్చేడం ఏదో ఒకటి అ అయిపోయినట్టే
ఉమ్
బ అం పో క్లాస్ లో ట్రిప్పు కెళ్ళాలి రా ట్రిప్ కి ఎటో పక్క
ఇంతో పక్క బ్రో వెళ్దాం బ్రో ఏముంది ఇప్పుడు డబ్బులు చేసుకున్నాం తర్వాత ఫ్రా నే కదా అయితే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు ఈడ ఫోర్త్ ఇయర్ లో ఖాళీ గదా ఎయిత్ సెమిస్టర్లో
ఫోర్త్ ఇయర్ అప్పుడే ఆ అప్పుడెళ్తామా ఫోర్త్ ఇయర్ లో ఇప్పుడే వెళ్ళాల ఎళ్తే అప్పుడు పక్కాగా ఇంటికెళ్ళిపోతా అది ట్రిప్ ఏలే
ఉమ్ అదిగాద్ బ్రో ఎయిత్ సెమి ఖాళీగుంటాం గా
ఇయ్యా
ఏసేట్లుంటే గాని అప్పుడెళ్ళిపోవచ్చు కేరళ వైపు బావుంటది బ్రో
కేరళ బాగుంటది అమ్మాయ్లు బాగుంటారు
ఆ
కేరళ అమ్మాయ్లు బాగ్ టర్
ఆ బానే ఉంటారు గురు
మ్మ్ పొవాలి పోవాలి
హ్మ్మ్ అదేంటి బ్రో స్టక్ అయిపోయింది ఆ స్టార్ట్ అవుద్ధి బో ఎట్లా మరి డబ్బులు పందెం వేద్దామా
పందెం ఆ ఏతవా ఎంత ఉన్నా ఎటి
అంతే డబ్బులు ఎక్కడో ఓక్చోట తెచ్చేసి పందెంమేతాం గెలితే ఆడికి ఇచ్చేతాం మనం లాభం తీస్కొన్ని ఓడిపోతే అప్పే
మీక్ కనపడకూడదు
అంతే మరి అందుకే ఎక్కడెక్కడోనే తీసుకోకూడదు ఎక్కడ్ ఇయ్యో తీసుకో
ఏటో మీవోల్లు రూమ్ ఎట్టు గడ్ గట్టిగా పెంచుతున్నాడు అకౌంట్ పాపం ఆడికి ఫాలోవర్స్ పెరగట్లేదు సేవంటీ నైన్ ఫాలోవర్స్ యే
మ్మ్ మా వోడు విలువ తెలియట్లేదు
చేస్తాన్నాడే లేదాడు చేస్తాన్నాడు
చేస్త్ తున్నాడు బ్రో
ఆలా పెద్ద పెద్ద ఇన్ఫ్రెండ్స్లు ఆ మౌర్యలాంట్ అతనే ఏం చేస్తారు. వాళ్ళ సొంత అకౌంట్ నుంచి చేస్తుంటే మన వచ్చి కొత్త అకౌంట్ క్రియేట్ చేయారు అంటే రోడ్ జీరో టటు రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఫ్రమ్ జీరో టు హీరో
ఎస్ బ్రో
ఆ ఆజీరోలో ఉండిపోతాండు పాపము
పాపం బ్రో మొన్నటిదాకా
కొంచెం స్టోరీ పెట్టి పుషేయోచ్ కాద్ కొంచెం
పెట్టుకోవడానీకే నేను పది సార్లు ఆలోతితాను మళ్ళీ పక్కనున్న మనిషినొక్కటి
మరి ఈవినింగ్ పోదామా తెచ్చుకోవడానికి
రా ఏళ్లిపోవచ్చు బ్రో
అవ్కాయ్
మొన్న అలాగే
ఇప్పుడెలిపోదాం అబ్బాయ్ లేక్పోత్ ఫోర్ర్టీకన్నా వెళ్ళిపోదాం
వెళ్ళిపో ఎప్పుడికి ఏకేస్తాం ఎప్పుడు వండేతం బ్రో
ఎక్కడ తీసుకుంటాం అంత ఇక్కడ తీసుకుంటాం ఈసారి రెడాక్షన్ లో తెచ్చుకుందాం మొన్నట్లయితే కాబట్టి ఇక్కడ నడవల్సిన అవసరం ఉంది దేవెందడు వాడ్ దగ్గర తీసుకుంటాం
మరి మన మనం మనం చేసినానికి ఎస్తాడుబరా
ఇస్తాడు అది నాకేసి
ఓకే బ్రో వాయిస్ కట్ అయిపోతుంది ఇక్కడ ఇంకొక నల ఒక సక చూపిస్తుంది నాకు
టెన్ మినిట్స్ త్రీ సెకండ్స్ కట్యింటే దాని తర్వాత త్రీ సెకండ్స్ తర్వాత ఒక ఇదివుద్ అందుకే
అంత ఎప్పుడ
బ కాాల లో ఉన్న నా చిప్పురారికి
దా
ఆ వీళ్లి ఇంతయరరే వీలి ఇంతే అరే అనగాంగ్ గెపో లాంగ్ డిస్టెన్స్ కెలిపో ఫాస్ట్గా నువ్వు లాంగ్కి వెళ్ళిపోయినా కొడుకులు అలాగా చాలా బ్యాడ్ వర్డ్స్ చయూస్ చేస్తున్నారు అరేరేరే న ఆ భయ్ సరే అ రపల్ మళ్ళీ ఫోన్